హలో
అ హలో
హలో మౌని మౌనిక నీరు
హలో
హలో
ఆ స్వప్నా
బ బగున్నవా మౌనిక
ఆ బాగున్నాను
ఏ ఏం చేస్తావ్
ఏం లేదు ఇప్పుడే బయటకొచ్చాను
ఊహు
అ
ఈ ఇం చలు ఎలా ఉన్నారు అమ్మ వాళ్ళు
ఆ అందరూ బాగున్నారు మీ ఇంట్లో
హఊర్గ ఉఊరి ఎక్క కాాలకి అతను ఉఊర్కి ఉఊరికి అవుతుంద తెదు
ఆ దీంట్లో నుంచి కూడా కాల్ జేయచ్చని నాకు తెలీదు
నాకు కూడా ఏం తెలీదు
అసలు షాక్ ఏంటి దీంట్లో కూడా కాల్ ఉందా అని హ
సో సాకయ్యవా అబ్ తా తాకలు ఎత్తాల
ఆ
ఆ ఇంగేటి ఎక్క ఎక్కడున్నావింతకి
ఆ నేనా నేనిక్కడ బెంగళూరు లో ఉన్నాను బయటకు వచ్చినాను ఇక్కడే ఆ
ఓకే
నింట చెప్పు నిద్దర పోయిలే ఇప్పుడే రెడీ అయ బైటికొచ్చినా నువ్వు కాల్ చేసావు
ఆ నిన్ను ఆ అ దీంట్లో హం ఎదతే సత్తనని చెప్పారు ఆ
ా చూసానే మెసజ
. బాన్నావ్ అయితే
ఆ
అంద చాలు ఇప్పుడు కాల్స్ ఓ ఎంతే ఆ అది మతుదో అందు ముకాదు అ క దు అలా హ్మ్ ఇంకేంటి మరి విశేషాలు
ఆ ఏం లేదు తిన్నామా పనుకున్నామా తెల్లారిందా అన్నటే
ఆ నువ్వే తిను చక్కగా చ హ హ డ్రాయింగ్స్ ఎస్తున్నావ్ నేను చూసా
హా హా హా హా
ఆ
థ్యాంక్ యూ బాగుంద నిజంగా
ఆ ని నేను ఈ ఇన్స్టా ఇంస్టాగ్రామ్ లో నిన్ను ఫాలో అవుతున్న కదా
ఆ
ఆ నా కల అలా చూసినప్పుడు వచ్చింది డ్రాయింగ్ సరేలే బాగుంది కదా అనేసి
హ్మ్
అడుగుదామనుకున్నా ఆ
హ్మ్
పలేదు బా ను బాగానే చేస్తున్నావ్ మళ్ళీ ను నా నాకు పార్టీ పార్టీ లేదా
ఆ
హ్మ్ ఈ ఇంకేంటి
ఎదో అలా అలా ట్రై చేస్తున్నా ఇంకా బాగా గీయాలనేసి ఉంది
హ్మ్ హ్మ్ లేదు లేదు బా బ బాగా చేస్తున్నావ్ బ ట్రై చేస్తున్నవ్
ఉమ్ హు
హ్మ్ హు ఇ ఏంచేస్తాం మరి ఊరి ఉరికి అలా చెస్ ఏ టెక్నో భారత్
ఉన్న కొన్ని రోజులు నుంచి హెల్త్ బాలేదు స్వప్నా ఆ ఊరికే వార్మిటింగ్స్ వస్తున్నాయి అందుకే ఫుల్ రెస్ట్ తీసుకున్నా ఆ ఎన్ని రోజు కాబట్టి ఇప్పుడు బయటికివచ్చ
ఉహు ఊగు ఎ ఎందుకు వామిటింగ్స్ అవతున్నాయి ఏట్ ఏటి తిన్నవ్
అదే తెలియట్లేదు ఏమి ఎండాకాలం స్టార్ట్ అయింది కదా దాని వల్ల మో లేకపోతే ఇంకేమైనా తెలియట్లేదు కానీ హాస్పిటల్ కి వెళ్తే ఫళ ట్యాబ్లేట్ రాసి ఇచ్చారు అడిగింది
ఓహో
ఆ
ఓ లే లేద తాగ్ తగ్గిపోద్దిలే
ఆ అదే ఫుల్ బాడీ రెస్ట్ తీసుకుంటే సెట్
ఊ ఉ అదేలే అన్ని వర్ వర్క్ ఎక్కువ చేయకు
ఎక్కడా పని ఎక్కువ ఇచ్చేస్తున్నారు
ఉహు ఆ అయిన కూడా నా నా ఆ నైట్ ఆ తెగ పురుగు పోతే బెటరు మనకంటే తెలవదు
ఉ
తిన్నావా నువ్వు
నా తిన్నాను ఈ రోజు తినేసి తినేసి మొన్న ఊరికే హలో చదుగు కుండ్రు అలా అలా అలా అలా ఎద్ దాస్తు
హుమ్
హుమ్ చబ్బ
ఏం చదువుకుంటున్నావ్
అని నీ లా నానీ డిగ్రీ అయిపోయింది కలా కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి రాస్తున్నాను ఇప్పుడు గ్రూ అంటే గ్రూపు గ్రూప్ డి పోస్ట్లు పడ్డాయి కదా వాటికి, వాటికి ప్రిపేర్ అవుతున్న
ఓకే బా ప్రిపేర్ అవ్వు అప్లై చేసావా నోటి
ఆ అప్లై చేశాను పడ్డాయి కదా మన్నా మొన్న నెల హు పడితే అప్లికేషన్ చేశాను
ఆ
ఈ రోజు అయి అది ఇది డీడీఎస్ కూడ చేసాను దండిగా రాద్ ఏమో మనకల్ల తక్కువ మార్క్స్ వస్తయి ఒకసారి ఏస్తా ఇంకేదు
హుమ్ ఆ సరే స్వప్న నేను కాసేపు తర్వాత కాల్ చేయ్ అంటే బయటకి వచ్చిన్నాను ఓ కొంచెం పనుందని రూమ్ కెళ్లకా కాల్ చేసేనా ఆ
ఆ ఓకే ఓకే మోని
ఆ సరే